హలో ఆ వినబడ్తందా సిస్టర్
ఆ వినబడుతంది చెప్పు ఏం చేస్తున్నారు సిస్టర్ ఏం లేదండి కాలీ
అవునా నేను కూడా కాలినే తిన్నారా మధ్యాహ్నం
ఇంక తినలేదండి మధ్యాహ్నం తిన్నాను చూడలే తినే టైం అయింది కదా
ఎం కరి ప్రిపేర్ చేసిల్లు మరి
ఎం ప్రిపేరింగ్ అంటే బెండకాయ ఫ్రేయ్ చేసినం
అవునా ఇంకా మాది ఏం లేదండి ఈరోోజు ఇంకా మీకు ఫేవరెట్ ప్లేసులు ఏంటి
బ నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం లేదండి అంటే మేము ఎక్కువ ఏ ప్లేస్ కువ విలం కావ్ ఫేవరెట్ అంటే ఏముంటాయి అంటే ఇగ చాలా ప్లేసులు చూడాలని అనిపిస్తది టెంపుల్స్ తీరుపతికి వెళ్ళాలని ఊకే అరుణచలం పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్ళాలనిపిస్తది గానీ మాసార్ కు వీలు కాదు ఇగ వెళ్ళాం
అంటే కొంతమందికి అంటే మనసు బలేనప్ నప్పుడు గిట్లా న్ ఎక్కడికైనా వెళ్తే బాగుంటంద అని అనిపిస్తది కదా అట్లా ఎక్కడికన్నా ఎక్కడికి కేళ్తే మంచిగా అనిపిస్తది మీకని
ఆ ఎక్కడికంటే తిరుపతికిళ్ళాలనిపిస్తది నాకు
అదే అది మనసు బాలేనప్పుడల్ళ వెళ్ళడం కాదండి మనసు బాలేనప్పుడళ్ళ వెళ్ళలే కదా అంటే బయటికేళ్ళడమా ఆ అట్లా
ఇగ మనసు బాలేనప్పుడు అంటే ఎం ఉన్నదండి టీవీచుస్తం బయటికేళ్ళాలంటే మనకు ఇగ బైటికీ ఊకె తీసుకెళ్లారు కదా టీవి చూత లేకపోతె రీల్స్ చూసుకుంట్ బయటికంటే ఊకె బయటికి తీస్ కెళ్లరు కదా అండి మనసు బాగాలేనప్పుడల్లా ఏదో ఒకటిే వర్క్ చేస్ కోని ఇవి ఇగ మనమే కొంచెం మూడ్ చేంజ్ చేస్ కోవాలి లేకపోతే టీవి చూడడం మొబైల్ చూడడం లేపోతే ఎవరితోటైనా మాట్లాడడం
హలో
ఆవునా వినమాడట్లేద నా వయిసు
చానా దూరం పోన్ దూరం పెట్టి మాట్లాడినట్టు ఉంది నాది ఎట్లోతంది గట్టిగా అట్లా
అవునా
మ్
ఇప్పుడు వినబడుతుందా ఇప్పుడు వినబడుతుందా
ఆ వినపడుతంది
ఆ ఇచ్చుపుడ్ చెప్పండి
ఇంకా చెప్పండి ఏంటి విశేషాలు మరి
ఎం లేదండి కాళియే ఇంట్లోనే పని చేేసుకోవడం ఆ అప్పుడప్పుడు గ్రౌండ్కి వెళ్ళడం వాకింగ్ చేయడం
మ్ హు మీరు వాకింగ్ కుడా చేస్తారా
మ్ చేస్తానండి వాకింగ్ కూడా వెళ్తాను
మ్ హు ఇంకా అంటే డైలి ఇంట్లోనే ఉండడమా వేరే వర్క్ ఏమన్నా చేసుకుంటారా
ఇంట్లోనే అంటే ఇంట్లోనే ఉంటానండి ఎక్కువ బైట్ ఏదైనా పని ఉంటే బయటికేళ్తాము అంతే అండి వర్క్ అంటే ఏం లేదండి
అవునా మీ ఫేవరెట్ కర్రీ ఏంటిదండి
మా ఫేవ్రెట్ కర్రి ఫిఫ్టి ఊ ఫిష్షండి మీది
మాయి నాన్ వెజ్జే ఉంటద్లె వెజ్జే ఉంటద్లేండి కొన్ని వెజ్జుంటయ్ కొన్ నాన్వెజ్జుంటది.
ఆ ఔన
ముయె ని ఫేవ్రేటాన అయ్తె ఏమ్ లేద్ గాని ఏదుంటె అద్ తింటానే ఉంట
ఆ అ అ అంతె అట్లనుండాలన్ వేదయిత్ ఏదున్న అది తినేటట్టుండాలి.
ఊమ్.
రామాయ్ణం
ఇంకా మీకూ ఏమన్నా ఓల్డెన్ డేస్ల స్టోరీస్ అట్లేమన్న దెల్సా.
ఏం స్టోరీసండి.
అంట్ చానా స్టోరీసుంటయ్ గదండి ఓల్డేన్ డేస్లల్ల అంతె లైక్ రామాయణం మహాభారతం భగవద్గీ
ఆ అవ్వా తెల్స్ తెల్సు అంటె హి ఇతిహాసాలంటర్ వాట్ని స్టోరీసనరు.
ఔనా
ఊమ్ రామాయ్ణం.
ఇతిహాసాలంటె రామాయ్ణమ్ మహాభారతం ఈ రెండే కదండి. భగవద్గీత రాదు గద.
భగవద్గీత రాదు. మరి మీరన్నరిప్పుడు అవ్వే ఆటి గురించె మీరు స్టోరీస్ అనన్నరు అందుకె నేనితీస్ ఇతిఆ
ఊమ్ ఉ అదె అదే
ఊమ్.
అదె తెల్సా అని.
ఊమ్ తెల్సండి మన్మ్ చిన్నప్పట్ నుంచి చదువుకున్నదే గదా రామాయణ పుస్తకాల్లో గూడుంట మీ నీన్ టెన్త్ జదువ్తున్నప్పుడ్ గూడా అందులొ గూడుందండి రామాయ్ణం మొత్తం స్టోరి.
ఊహు
తెలుసు ఉమ్ ఊమ్
అంటె ఇప్పుడ్ కొందమంది రామాయ్ణమంటె బుక్స్లల్లొ కొంచమ్ కుదించిచ్చి ఇల్లు అని అంటర్ గానీ కరెక్టేనా అది.
ఆ అంటే డీపీ ఇవ్వకుంట స్టోరీ ఇస్తర్ గానీ అదే గద స్టోరీ ఐతె
నా ఆ ఔను.
ఊమ్.
ఇంక తెప్పాలండి మరి
ఊమ్. చెప్పాల్ మరి మీర్ జదువ్తరా అండి రామాయ్ణం ఇట్ల బావహ మహాభారతం
ఇంగ రామాయ్ణం తెల్షిందే మహాభారతమంటె ఆ అర్జునుడు కృష్ణుడు కృష్ణుడికి బోధించేది అన్నీ
అది భగవద్గీత మిర్ జె ప్పేది మహాభారతమంటె పాండవులు మహాభార్తమంటె పాండవ్లకు కౌరవుల గురించుంటది భగవద్గీత అంటె కృష్ణుడు బోధించిందు
మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి నేను ఫోన్ ఎంత చెవు చెవులు లోపల కూడ పెట్ ఉన్నా వినబడటట లేదు అంత దూరం పెట్టి మాట్లాడుతాన్న తోతాంది మీ వాయిస్ ఆ
ఇప్పుడు చెప్పండి
మీరు ఎప్పుడు మాట్లాడినా అట్లనే వస్తాందండి కొంచెం వాయిస్ టోన్ గట్టిగా మాట్లాడండి.
అట్లయితే వినపడుతది అంతేగా ఆ
సరే ఇప్పుడు చెప్పండి గట్టిగా మాట్లాడుతుండే మాట వస్తుందా ఇప్పుడు
నేను ఎన్ని సార్లు చెప్పినా అంతే సౌండ్ వస్తాంది కానీ కొంచెం అయితే కూడా పెరగు తేనే చూడు తెస్తా చదువుతాం అంటే ఎప్పుడు చదవలేదు కానీ ఇన్ ఫోన్ అప్పుడప్పుడు ఫోన్ లో చూసిన్ ది ఇంక అంతే ఇంగ మీరు
హా అండి అప్పుడప్పుడు ఉహ్మ్ రామాయణం చదువుతాండి
ఆ
రామాయణం చదువుతున్నా ఇప్పుడు వినస్తోంది మంచిగా క్లారిటీగా
అసలింగ ఎప్పుడన్నా వినపడది కానీ ఇప్పుడు అసలే ఏమి మొత్తం ఫోన్ ఎక్కడనో దూరంగా ఏమైన్నా పని మీరు ఉన్నారా
లేదండి నేను పని మీద ఏం లేదు దగ్గరనే పెట్టుకున్నా గానీ ఎందుకు అలా వినొస్తుందో మరీ
అర్థం కాలే
దగ్గరే ఉంది ఫోన్ అంటున్న
అంటే బర్డ్స్ ఏమన్నా పెట్టుకున్నారా
ఆ అవును
మరి అవి తీసేసి మాట్లాడొచ్చు కదా అండి ఆ అంటే ఉండడం వల్ల ఎట్లా అంటే కొంచెం డిస్ టెన్స్ ఉంటది కదా మన వాయిస్ యి అవి అదే ఫోన్ అంటే దగ్గర పెట్టుకున్నా కూడా సెకండ్ స్పీకర్ నుండి అయినా గట్టిగా వినపడుతుంది అట్లా అని
అదే బడ్స్ పెట్టుకున్న దాని వల్లే ప్రాబ్లమ్ వస్తున్నట్టున్నది
ఆ కావచ్చు బడ్స్ వల్లే కొంచెం డిస్టెన్స్ ఉంటది కదా
ఉ అదే బర్డ్స్ పెట్టుకున్నాను
చదువుతామండి మేము నార్మల్గా ఏ ఏదన్నా ఒకటి స్టోరీసా లేదంటే ఏమన్నా ఫోన్ లో దానికి సంబంధించిన వీడియోస్ వస్తే చూడ్డమా చేస్తాం మీరు
మీ దగ్గర సౌండ్ బాగా వస్తుందండి అ అ అప్పటి నుంచి ఫ్యాన్ తిరుగుతుందా ఇంట్లో గాలి దగ్గరున్న సౌండ్ వస్తుంది
అవునా
ఉ
ఫ్యానే అండి మరి బాగ వస్తుందా వాయిస్ ఇనబడట్లేదా అసలే
వినబడుతుంది గానీ ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని
అట్లా అంటారా
మ్మ్ అవును హలో
ఆ చెప్పండి
ఇంకా అండి ఇంకా మరి మీకు ఏమంటే ఇష్టం అండి మరి క్కువ
అంటే దేనికి సంబంధించి
అంటే ఇదే రామాయణం గాని మహాభారతం గాని ఇంకా
నాకు అన్ని మంచిగానే అనిపిస్తాయండి అంటే ఇగ బగ్ గీత బావుంటది భగవద్గీతల అంటే అర్జున్ కృష్ణుడు కి అర్జునుడికి ఆ కృష్ణుడు అర్జునుడికి జేప్తాడు కదా ఆ యద యదకి ధర్మస్య అనేసి అట్ల పాడకుంటా చెప్తాడు కదా అది మంచిగా అనిపిత్తది
అదే
మళ్ళీ చానా మంది ఈ మధ్యన ఎట్ల అంటే రుక్మిణి కళ్యాణం చదవడం గాని చేయడం గాని చాలా మంచిది అంటాళ్ళు గదా అది గూడా చదువుదాం అనుకున్నాం గానీ ఇంకా అవి మనకు ఎక్కువ డెప్త్ బుక్స్ దొరకట్లేవు అవి ఇగ అవి స్టోరీస్‌ల్లలా ఉంటది అదే ఒక్కొక్క ఒక్కొక్క ఆన్లైన్లో ఒక్కొక్క తీరుగ ఉ అదే అండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొ తిరుగ ఉంటది ఉంటాయి అవి కొన్ని దాంట్లోనేమో సెవెంటీ పేజీస్ ఉంటాయి కొన్ని దాంట్లో ట్వంటీ పేజెస్ గలనే అయిపోతది కొన్ని దాంట్లో చాలా పెద్ద టూ హండ్రెడ్ దానికి ఉంటదంట అది పూజ జేసే విధానం అ ఉన్నాయంట ఇగ అవి మనకు తెల్వదు గదా అనేసి అట్ల
అల్నే బయట చూడపోయిల మరి బయట బుక్ స్టాల్‌ల్లలో గిట్లా దొరుకుతయి గదా షాప్లల్లో
ఏమో అండి ఇంగ మా సైడ్ అంతా లేవు వెళ్ళాలంటే లాంగ్ వెళ్ళాలి అట్లా
అ గాన వో విలేజి గదా అందుకే విలేజ్ గదా ఆ
ఉంట ఆ ఓకే అండి